హాలో హయ్ తిన్నవా ఆ తిన్న ఏం జేసున్నవ్ ఏం లేదు బయటికొచ్చా అవునా మరి నువేం జేసునవ్ ఏం లె ఖాళీ ప్రెసెంట్ నువ్వెప్పుడు ఖాళీ నె కదా గేమ్ ఆడుతున్న ఏం ఒక్కదానికే పనీకోస్తున్నవ్ ఒక పని చేయడం తెల్వదు నేర్చుకోలేదు చిన్నప్పన అందరు ఏదొ ఒకటి చేయొచ్చుగా తినడానికి ఊ ఇప్పుడే వొత్తయి వేడి వేడి ఆగు
ఆర్డర్ చేయనా ఓహ్ ఒద్దులే మ్ ఒద్దులే ఏ చేస్తా ఆర్డర్ ఒద్దు ఒద్దు స్కూల్ కెళ్తలేదా ఆ స్కూల్ కి వెళ్తలేదా
వెళ్తలేదు అయిపోయింది కదా మొత్తం సమ్మర్ హలిడేస్ ఇచ్చిర్
ఇచ్చేసారు కూడా ఊ ఊ వెళ్లడం ఆపేసా ఇంక మరి మాకివ్వలె టెన్త్ ల కదా టెన్త్ ల ఐపోయింది కదా అహ ఒన్లీ టెన్త్ వరకేనా మికూ ఆహా ఎక్కడ
బ్రాంచ్
చ్ సిటిన్యా అర్బన్ ఏరియాస్ ఊ కొంచం తక్కువ పంజాగుట్టానా ఓ షెట్ నేను బేగంపేట అనుకున్న
అవును పంజాగుట్ట
మ్ హు అదే బానే ఉంది ఊ హాస్టల్ కంఫర్ట్ ఉందా మ్ ఏమన్నవ్ కంఫర్ట్ ఉందా మ్మ్ కంఫర్ట్ ఉంది సాఫ్టచ్చుంది షెట్ లైజాల్ లేదనుకుంటా లేదు అది ఎక్కువ వాడం ఆ ఎందుకు స్మెల్ ఎక్కువ వస్తుందన మ్మ్ అవున మరి ఇంకేంటి అక్కడ ఎళ్తున్నవా గుడికి చూడాలి ఐన మొన్న రంజాన్ చేసుకొని సేమ్యాలు రంపలీదా
రంజానా పంపిద్దాం అనుకున్న గని మీరు ఎవరు గనిపిచ్చలే ఇగ మీరు ఎక్కడున్నారో ఏంటో ఎందుకులే మిమ్మల్ని పట్టించుకోడం అనీ ఆళ్లగు పెట్టుకుంటే ఏమైతదిలే అని అవి ఆగినం ఇగ
అవునా ఎందుకలా ఎమో ఇంగా మీరేక్కడుంటారొ తెలియదు గదా మీరు ఆ ఆన్లైన్ లొ పంపిద్దాం అనుకున్నా గానీ ఆ
ఆ మళ్ళీ ఇగ డెలివరీ ఫాస్ట్గా అయిదొ కాదో అని ఆగిన నెన్నే ఆ ఈసారి నేను గూడా ఒక పెద్ద రంజాన్ అంటె ఎందుక్ ఎవరు ఇషియద్ద సేమ్యా
ఏసి ఇచ్చర్ గని టేస్ట్ లేద్ ప్రతిసారి మంచి ఇగ లెవన్ ఓకే బటు టెల్లు ఈ సారి వన్ అయింది ఇచ్చేసరికి అవునే ఆ మీకు సేమ్యాలు ఎవరెవరు ఇచ్చారు? హలో
ఆ ఏం చేస్తున్నవ్? ఏం జెయన్లే ఖాళీ నువ్వు?
ఆ హు నేను కూడా ఖాళీ నే ఆల్మోస్ట్
అవునా సూడు ఏం చదువుతున్నవ్ ఇప్పుడు?
నేను ఇప్పుడే డిగ్రీ కంప్లీటెడ్ ఉమ్ నువ్వు సెకండ్ క్లాసా?
అం లేదు లేదు నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక్కో సారీ సెకండ్ ఇయర్ గద ఉమ్మ్ ఔన అనుకుంట అనుకుంటా ఇంకేంటి నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ? హన్మకొండ
సిటీ ఏరియాస్ అ విలేజెస్ అ ఉహు అన్ని మిషన్ ఏంటో
ఎం లేద్ బ్యాంక్లో గుర్చొని నొక్కుదామని అట్లయితే నేన్ చెప్పిన బ్యాంక్ కి ఇగ మంచిర్యాల్ లోనె ఓకే కదా ఉమ్ నువ్ వేషిన బ్యాంక్ నేన్ లాస్ ఆ ఆదివారం మంచిగనిపిస్తే ఏం చేయనికి ఎదురుగ ఏం కన్పించేది మా ఇంటికి ముందు టు ఇద్దరు ముస్లిమ్స్ ఉండె ఒక శిన్న పాప ఉంటది గద ఉమ్ ఆమె ఉంటె ఇచ్చారు ఉ శిన్న పాప గుడ ఉంటది వాళ్ళు ఒచ్చారంట మేమ్ లేం ఆ రోజూ ఆక్చువల్ గా గుడికెల్లాం
ఉమ్ బ్యాంకుకి ఏల్లేసి ఎం. ఎల్. ఎ చూసుకొని ఉమ్ చూస్తుంది ఆమె చెల్లి ఉంది ఉ ఓ తను సేమ్యా స్లొ చేయమని అట్ల అడిగితే చేశాన్ నేనే
ఉమ్ ఆ రోజు తనని తీసుకెళ్ళలేదు గుడికి అని మస్త్ అల్లరి చేసింది తీసుకెళ్లాల్సింది గద అందుకే అల మరి నేను
ఉగాదికి నిజంగ పచ్చడి చేసుకున్నార? ఏ పచ్చడ? ఏం పచ్చడ ఏం పచ్చడ ఏసావ్ మేము అదే పచ్చడ చేసాం
మేము మామిడి కాయ పచ్చడి చేసమ్ అయ్యో ఉగాది పచ్చడ మాత్రం చేయాలే
ఉమ్ ఇవాళ వెళ్ళి ఆ అన్నం తినాలి నేన్ ఇంక ఆమ్
ఏంటి
ఆ మా మమ్మీ వస్తది అనుకుంటె ఈ టైం కి తోటేరు వెళ్తున్నార్గ హాఫ్ డే న
నువ్ గూడ ఏళ్లక పోయినావ్ పనిలో పని ఒకరోజ ఎంత త్రీ హండ్రెడ్ అంట అవును మంచిగానే ఉంది పని త్రీ డేస్ అస్సలు బాగుంది గదా
ఇంటికొచ్చేసరికి అంటే నమ్మకం లేద్ అనుకో కానీ ట్రై చేస్తా
ఏ అంత నమ్మకం లేద్ నేను కాలీఫ్లవర్ దొంగలించిన తాటుకున్న వారే జీవిలు మా తోటకే మన వెళ్ళింది ఫస్ టైం వచ్చిందాకా ఓ ఓవర్ కాన్ఫిడెన్స్ గద మనక్ పీకిందెదో పీకిందన్లెక్క
ఏంటది సరే ఇంకా ఏంటి ఇంక చెప్పాలి నువ్వే అవునా పాట పాడొచ్చా
ఉమ్ పాట పాడొచ్చ ఏం పాట హౌస్ఫుల్ చాలా స్లిమ్ అయింది పాడొచ్చు ఉమ్
ఇంకా మొన్ననే రీసెంట్ హెలికాప్టర్ కొన్న విషయం చెప్పనే లేదు
జాతరలో కొన్నారంటగా హండ్రెడ్ రూపీస్ కి ఆ మా తమ్ముడికి కొనిచ్చాం మేము ఒకటే అడుగుతుంటే అది కార్ కొంటా
కానీ దైనిక్ పనికి రాకుండా పోయింది ఆ రోజ ఇవనింగ్ ఏ పాడుజేష్ రోబో మూవీ చూసావా ఆహ్ చూసా నువ్ చూస్
అదే వస్తుందిగా మూవీ కూడా ఉమ్
నువ్వు వెళ్తున్నావా గుడి దగ్గరికి
ఉమ్ వెళ్దాం
వస్తున్నావా గుడికి చూస్తార అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఏళ్తాం గదా చాలా బాగా జేస్తారుగా మన దగ్గర ఉత్సవాలు ఇంకా మన పక్కన ఒక విలేజ్ ఉంటది చూడు రెడ్డీస్ది దట్ విలేజ్ లో ఒక టెన్ డేస్ అట్టుంది బ్రహ్మోత్సవాలు జేసుండ్రంట శ్రీరామనవమికి అక్కడ పెద్ద టెంపుల్ ఉందంట మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగా జేస్తారంట ఆ టెన్ డేస్ వాళ్ స్కూల్కి రారు ఉమ్ రేపు మరి వెళ్తావా
మ్
ఒక రోప్ ఏమో వెళ్ళాలని ఉంది ఇంకో రకేమో అవసరమా ఈ బారి సిచ్యుయేషన్ లో అనిపిస్తుంది
కానీ చూద్దాం రేపు మార్నింగ్ చెప్తా వర్క్ చేసుకోవాలె ఆ దేవుడు అనుకుంటే తీసుకపోతాడు అలా లేదు మధ్యానం టైమ్ చలహచ్చినకనే వెళ్ళి కాస్త కూచోనీ ఆ విందు భోజనం ఆరగించి ఆ గ్లాస్
జూస్ తాగి ఓచ్చేటప్పు నోట్లో గులాబ్ జామ్ వేసి తిరి గ ఫోటోలు దిగి వజ్ధం అని అనుకుంటున్నా నువు మా ఫ్రెడ్స్ ఒచ్చీ న పెద్ద పికె పని
ఏముండదు
అల్ ఓతే ఆలబుడ పొరగల తోటే షెట్లు అంతే బోర్ కోడుతది
బోరెందుకు కొడతది తిరిగ్ కొట్టాలే నేన్ కూడా అలాగ అనుకున కానీ మళ్ళ తీరిగోడుతే వాళ్ళ మమ్మీ కొడుతదని సైలెంటుగున్న వాళ్ళ మమ్మకి చెప్పాలి ఫస్ట్ నన్ను కొట్టింది అందుకే నేను కొడుతన అని స్నప్ కదా ఉ ఇంకా మరి సరే బాయ్ ఉ